హలో
హలో బాన్నారా అండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఏండి ఏం విశేషాలు అక్కడ వర్షం ప
ఇక్కడ వర్షం అయితే లేదండి ఏమంటే ఇవి మేఘాలన్నీ మూసుకొని వెళ్ళిపోయినాయి
అవునండి ఇవాళ మాకి ఇక్కడ మార్కెట్ట ఇవాళ మా ఊర్లో మార్కెట్ అండి
అవునా ఈరోజు గురువారం గురువారం ఉంటుందా మీ ఊర్లో మార్కెట్
మీ ఊరనా అదే రోజే కదా
లేదండి మా ఊర్లో సోమవారం ఉంటుంది సోమవారం ఇంకా చెప్పలేము గుడి ముందర కూడా అంత
ఆ మా ఊర్లో స్పెషల్ గురువారం ఏమంటే వర్షం పడకూడదండి అంత రచ్చ రచ్చ అయిపోతుది
అవును అది కాక ఈ మార్కెట్ ఉన్న రోజుల్లో మనుషులు కూడా చాలా తిరుగుతంటారు
ఆ
ఇంకా మనిషులకి ఆ వస్తువులకి అసలు ప్లేస్ కూడా ఉండదు పాపం ఇంకా షాపుల కింద పెట్టి షాపుల కింద పెట్టుకుండే వాళకైతే ఇంకా అసలుకి షాప్ కూడా ఉండదు నష్టమే అండి వాళ్ళకి అంతా. ఆ చాలా.
బాగా పెద్దగా జరుగుత అండి మీ ఊళ్ళో. వెళ్తాంటారా మీరు.
మార్కెట్ మార్కెట్ అంటే అక్కడ ఏది ఎక్కువగా అంటే చికెన్ మటన్. ఇలాంటివే ఇంకా మార్కెట్ లో దొరికేది. వెజిటేబుల్ మార్కెట్ మా ఊర్లో సంత. సంత అయితే మండే ఉంటుంది కానీ మేమైతే. దాంట్లో కొనుక్కోము ఇంక మా ఇంటి దగ్గరే ఒక మార్కెట్ అనేసి ఉంది చిన్న మార్కెట్. అక్కడే ఇంకా వెళ్తున్నాం రోజుకి ఎప్పుడు కావలంటే అప్పటికి.
వీక్లీ మార్కెట్ కి ఎళ్ళరన్నమాట.
ఆహా వీక్లీ మార్కెట్కి అయితే మేము వెళ్ళాం రోజుకి సరిపోయే అన్ని వస్తువులు తెచ్చుకుంటాము.
కష్టం కదండి.
డైలీ అంటే ఎప్పుటికైతే కావాలో అప్పుడు తెచ్చుకుంటాం అంతే. డైలీ ఎలాగో మా ఇంటి దగ్గరే అది దగ్గర్లోనే ఉండేది.
అయినా ఇప్పుడు అమ్మే వెజిటేబుల్స్ అన్ని కెమికలే అండి.
కెమికల్సే ఇప్పుడెక్కడ పండుతాయేంటి ఇక్కడో. ఇప్పుడు ఉండేదంతా సిటీస్ లో ఉంటారు.
అదే.
విలేజెస్ లో దొరకడం కష్టం మయిపోయింది ఇంకా బయట ఎక్కడ దొరుకుతాయి.
ఆ
మీరు కూడా వెళ్తాంటారా మార్కెట్ కి.
లేదు లేదండి మా అక్క వాళ్ళు.
మీ అక్క వాళ్ళు వెళ్తారా. మీకు అంటే ఇష్టం లేదా వెళ్ళడం లేకుంటే.
వెళ్తాటాం వెళ్తాంటామి చిన్నప్పుడు వెళ్తా అంటిమి ఇప్పుడు పెద్దోల్లుఐనాం కదా
ఎలా తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవల్నా
ఏమి. ఏంటివి ఎలాంటివే
వెజిటేబుల్స్ ఎలాంటివి కొనుక్కోలా అన్ని అర్థం అయితాయా
వెజిటేబుల్స్ ఎలాంటివి కొంటాం అండి పుచ్చులు లేకుండా కొంటాము. హ హహా హ బేరం ఆడేది ఉంటది కదా.
మీ వళ్ళ నాకు